హలో హలో విన్పిస్తుందా
హలో
ఇనబడుతుందా
విందిస్తుంది ఇప్పుడు
ఏంటో దానంతట అదే ఇదైతుంది ఏంటో అదసల వ్యాలిడ్ అవ్వలేదు ఇంతసేపు కష్టపడి
అయిపొయింది టైం ఇది
ఆ అవునే కానీ అది కనిపిచలేదు సబ్మిట్ అవ్వలా ఇంత కష్టపడినాక ఇట్లైతే బల్లేమండి లేదు రాలేదు
దీని త తర్వాత మాట్లాడదాం దీని గురించి
మ్మ్ చెప్పు
అవి రావాలి వచ్చేదాన్ని మళ్ళీ చేస్తానంటదో ఇంట్లోనే ఉంటద అనంటదో తెలీదుగా
తెలీదు అన్నీ ఆలోచించుకోవాలి ఎందుకంటే అక్కడ ఒగన్నేవే అన్నీ ఆలోచితే ముందు ఏళ్ళ ఫ్యూ ఏయళ్ళ ఇదయితుంది పిల్లల ఫ్యూచర్ పోతుంది కదా ఇప్పుడు వీళ్లది ఏముంది అటు ఇటు ఇప్పుడు వాళ్ళని ఇక్కడ జాయిన్ చేసి మళ్ళీ అక్కడ్ కెళ్ళి అక్కడ జాయిన్ చేసి ఇక్కడికోచ్చి వాళ్ళు అసలు నలిగిపోవట్లేదా అలా ఉన్నప్పుడు అసలు చేసుకోకూడదు నా దృష్టిలోయితే అసలు చేసుకోకుండా ప్ ప్రణనికి కల్ బతకాలి లేదా చేస్ కున్నాక అండర్స్టాండింగ్ లేకపోతే అసలు కనకూడదు
అందుకనే పెళ్ళి అయ్యాక టూ త్రీ ఇయర్స్ వరకు గ్యాప్ ఉండాలి వెంటనే ప్లాన్ చేసుకోకడదు
ఇగ మనం తినే ఫుడ్కి మనం తినే ఇదిక ఓ కంగరెడి పోతున్నారు అందరు ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కడ మ అక్క గురించి అంత కంగారేడిపోతున్నారో తెలుసా
మ్
నిజంగా అప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయరా
ఆ
అంతే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇప్పటి కే మామమ్మ వాళ్ళు వాళ్ళ ఇల్లు ఏంటమ్మా అది ఇదని చెప్పి అన్నారు అసలు వాళ్ళకి ఇప్పుడే ప్లాన్ లేదు సో మక్క సూపర్గా చెప్పొద్ది మాకు అసలు ఇప్పుడు ఆలోచన లేదని
మ్ అయినా మినిమం టూ ఇయర్స్ అన్న గ్యాప్ ఉంటే వాళ్ళిద్దరు ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడాని కి టైమ్ ఉండాలి ఓకే ఇలా ప్లాన్ చేసుకోవాలి మొత్తం ఇల అనుకోవాలి కదా
అనుకోవాలి వాళ్ళు ఒక అండస్టాండింగ్ వచ్చేదా అసలు అయినా మా చెప్తుంది మా ఏ మా మా అక్క మా అమ్మ అడిగితే చెప్పేసింది ఇప్పుడే కాదమ్మా మాకు కొంచెం టైం కావాలి ఆ తనకు కూడా కొంచెం అంత సెట్ అవ్వాలి కదా టైం కావాలనుకున్నాము అది ఇంకా వీళ్ళకి అర్థం కాదు మా అమమ్మ వాళ్ళకి వాళ్ళు అడుగుతా ఉంటారు మ్
ఊరుకొండి వాళ్ళతో
మ్ అసలు ఇటువైపు నిన్న నిన్న ఆంటీ ఇలాగే మాట్లాడుతంటే అప్ ప్పుడు అంటుంది ఇంకా అసలు ఎంత ఇంకా ఇంత ఏజ్ గ్యప్ తో మ్యారేజ్ అయింది అస అసలు వెంటనే ఏమన్నా పిల్లలు పుడితే పుట్టినట్టు లేకపోతే చాలా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది తను అని చెప్పి అంటున్నారు
హ
అది నిజమే అది నిజమేనే బాబు మళ్ళీ అదొక ఇబ్బందిగా
అది ఇష్టంగానే చేసుకుందా లేదంటే ఏంటి అని మన నాకే తెలియదు
చేసుకు చెప్పాగా అట్లా వచ్ చ్చింది ఇట్లాగా ఏదో ఆ పరు పోయిద్ది అది ఇదని అంది పోతే అక్కడితోనే పోయేది ఇప్పుడు జీవితాంతం పడాలి
వస్లు
మ్
ఎంగేజ్మెంట్ రోజు కూడా చ ఛాన్స్ ఉంది దానికి
అదే కదా
నీకు భయం ఏస్తుందా నాక్కూడ ఏమీ వేయాలే
ఏమిఅవ్వదు ఇంకలా ఇంక ఏముంటరులే ఇప్పుడు ఒకళ్ళు అయితే. ఇంకయినా స్టార్ట్ చేసేస్తారులే ఎన్ని చెప్పినా వాడు దానికి కూడా అదే ఇప్పుడు ఉద్యోగానికి హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళేది మరి ఎందుకు వెళ్ళలేదో అది ఇది అని ఆలోచిస్తా ఉంటే ఏ ఒకటి ఆళ్లే వెళ్ళింది కానీ మనం చెప్పిందంట చెప్పాన ఏమొన్నా అలా చర్చికి వెళ్లొచ్చిన తర్వాత వాళ్ళ వ్రతం చేసుకోవాలి ఎవరైతే ఏంటి తర్వాత మార్చుకోవాలి. అంతేగాని నువ్వు ఎట్లా కాదని ఇదని వంకలు పెడితే ఎక్కడయిద్ది నువ్వు. అనే చూసుకోవాలి అది ఇదని చెప్పేసి మంచి క్లాస్ అంట.
టీకేయెంట మొన్న ఆదివారం చెప్పింది.
అయినా దీని అయినా దీనికి కూడా చాలా ఉన్నాయి లేవే ఆ మనం మనం ఉన్నట్టు మనం ఉన్నట్టు మన పిల్లలకి లైఫ్ ఇవ్వకూడదు. ఎవ్వడికైన ఉంటది ఆలోచన. ఇప్పుడు మన అమ్మమ్మలు బతికినట్టు మనం బతక కూడదని మనల్ని కొద్ది చదివిచ్చారు. మనకు వాళ్ళున్నంతలో గొప్పగానే చూసినట్టు.
అవును నా దృష్టిలో కరెక్టే.
నా హండ్రెడ్ పర్సెంట్ అ నైన్టీ కూడా కాదే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకున్న లైఫ్ స్టైల్ కి మన మనల్ని ఇట్లా పెంచారు మనల్ని ఇట్లా చేసారంటే చాలా గొప్ప. అసలు లెక్క చేయదు. ఏమన్న అంటే మొన్న ఏమంటే తెలుసా ఏజిఎఫ్ఓ వాళ్ళ వాళ్ళ ఆర్గనైజేషన్ల వాళ్ళు ఇట్లాగ గవర్నమెంట్ సెక్టార్ అవి ఇవి అని చెప్పేసి ఏదో చెప్పింది. చెప్తే వాళ్ళందరు ఎట్లా ఉన్నారు, అట్లా ఉన్నారు అని చెప్పింది. చెప్తే నేను అన్నాను అందరూ అట్లా ఎట్లా ఉంటారే అంటే అప్పట్లో మన అమ్మోళ్ళు ఏం ఆలోచించలేదు ఏమన్నా ఆలోచిస్తే గౌరవం అంటే ఎప్పుడూ కూడా మనకు కన్నోళ్లని మనం మనం తక్కువ చేసుకుంటామా ఏమన్నా అమ్మా ఏమోనే నాకు ఒక్కొక్కసారి మాట్లాడితే బయట వాళ్ళని చూసి ఆంటీ వాళ్ళని తిట్టుద్ది మాట్లాడుతుంది అదంటది అదంటది ఇదింటది అసలు కొన్ని కొన్ని బాగా చాలా బాధగా అనిపిస్తుంది నాకు వింటే నాకే బాధ అనిపించిద్ది.
తీసేపడేసిద్ది.
అసలు అలా చేయకూడదు ఎప్పుడూ వాళ్ళు వాళ్ళ వాళ్ళు మన ఇప్పుడు వాళ్ళు పెరిగినట్టు మనని అంతకు మించే పెంచారు. వాళ్ళకు ఉన్నంతలో మనం అడిగిన వన్నీ కొనిపెట్టారు. నా దృష్టిలో అయితే చాలా గొప్ప గా అనిపించిద్ది. అసలు అలాంటిది అలా తీసి పడేస్తాంది. నువ్వు మన మన పుట్టే వాళ్లకి అన్నీ నువ్వు ఎలా కావాలి నీకు అంటే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు నీవు నీకు కావాలన్నా నీకు పిల్లలలకు కావాలన్నా సర్ ఇప్పుడు ఇది కొనాలి అంటే తీసుకెళ్ళి తెచ్చియాలి. అంటే ఆడకుండవా ఏ ఆడిప్పుడు మన కోసమే మన కోసమే పుట్టాడా? మన కోసమే పెరిగి ఆడి సంపాదన అంతా మనకే వచ్చిద్దా ఏ అనుకుంటుంది పెళ్ళైనాక అటు ఇటు వంద ఉంటాయి ఒక్కొక్క సారి మనం ఆగిపోతాం కూడా. ఏమన్నా కొనుక్కోవాలన్నా సరే మనమే ఆగుతాం ఆటోమేటిక్ గా అదేమంటది. ఏదన్నా కావాల అనుకుంటే ఇప్పుడు అయిపోవాలి నాకు అట్లా కావాలంటే అట్లా ఎప్పుడూ చేయలేడు.
అట్లా కావాలంటే నిజం చెప్పాలంటే అంబానీయో. అట్లా కావాలంటే నిజంగా బాడబ్బున్నోడే రావాలె.
ఇవే అంత మనకు ఉండాలి కదే ఎనకాల. మనం ఇత్తేనే కదే మనకొచ్చేది. అసలు అట్లా కావాలి ఇట్లా కావాలి. ఏంది అసలు మా అక్క ఇంక నా గురించి పక్కన పెట్టినా, మా నాన్న మా అక్కకైతే తే అసలు ఇది కావాలి అన్నప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు నాది అడిగిందనుకో దానికి దానికి కనీసం దగ్గర్లో అన్నా కొనితెచ్చేటోళ్ళు. మరి అత్తయి ఏమన్నా అడిగినప్పుడు అది తీసుకురాకపోయినా కనీ మనం సాటిస్పాయింగ్ అయ్యేటట్టు, మన సాటిస్ఫాక్షన్ కోసం ఆళ్ళు ఏదొ ఒకటి చేసేవొళ్ళు.
హ్
నిజంగా నాకైతే గొప్పగానే అనిపిచ్చేది. ఎమన్నా అంటేనేమో అప్పట్లో మేంమొన్నా మొన్న వాళ్ళ తమ్ము డుకూడా అంటున్నాడు. ఏదో అంటే వాటర్ ప్లాంట్ ఏదో పెడదాం ఏదో దీని గురించి వచ్చిందె వచ్చి క నీసం అట్లా కూడా ఏం ఆలోచించలేదు. ఆ పెద్ద వాళ్ళ పెద్నాన్న వాళ్ళ పెద్నాన్న చెప్తే టీ కొట్ పెట్టుకున్నారు ఆళ్ళు అట్లా ఆయన సొంతంగా ఆయన ఏదన్నా మీరన్నా అసలు ఆలోచించేసి చూసారా మీరు అది కూడా ఆలోచన చేయలేదు. మీకు అసలు ఏమీ లేదు, ఏమి పట్టలేదు. ఎలాగోలా బతి కేస్తారు. ఎలాగోలా ఇక్కడ దాకా వచ్చేసారు అని అన్నాడు ఒకేసారి. ఇంకా ఆళ్ళా మీదేందు కే మనకి ఇప్పుడు వయసు వచ్చిందిగా, ఇప్పుడు నువ్వు కష్టపడు. నువ్వు కష్టపడు అంతేగాని ఆళ్ని దెప్పి పొడుస్తవు ఏంటి.
ఆ అది పక్కన పెట్టేసినా నీకు డిగ్రీ ఉంది. ఆ డిగ్రీ ఉంది బయటికెళ్ళి బతకగలవు. ఏ ముప్పై వేలు సంపాదించలేవా నెలకి వాళ్ళని అనే బదలు.
ఆ అల్లను అలా అనేసాడు మొ మొన్న ఏమన్నా అంటనేమో ఏజిఎఫ్ లో వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ అందరు అట్లాగా ఇట్లాగా వాళ్ళందరూ మనం జం ఇగో ఇంట్లో ఇది చూత్తనేమో ఇట్లాగా అది ఇగా అమ్మో అసలు నువ్వు రేపు పొద్దున్న నీకు గట్టిగా ఉన్నా కుటుం బం లోకి వెళ్తే అస్సలు నువ్వు నే ఇళ్ళని లెక్కేచెయ్యవు అనుకున్నా. మొన్న ఇలాగే అనేసింది. అంకులు ఇలాగే బాధపడతా అన్నారు ఏంటి అసలు ఏమొచ్చినా కూడా తన్నేసి కుంటంది మేము ఏం చెయలేమమ్మా. మేము ఏం చెందలేము అని చెప్పి అంటంటే ఆంటీ అన్నది అస్సలా ఆయనకి ఏం సంబంధం లేదు అసలు. ఆ ఆయన పాత్ర అసలు ఇంట్లో అసలు ఆయన ఏమి నా గురించి వచ్చినయన్నీ ఏమి లెక్క చేయలేదు, అసలు ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు నీ దగ్గరా. వే
అవునా
హ్ ఏమి చేయలేదు. అసలు ఏమి పయి ఏమి పట్టించుకోలేదు. పట్టించుకుంటే ఇలా ఎందుకు ఉండేవాళ్ళం.
అమ్మీ నాలుగేళ్ళు మేనేజ్మెంట్ సీట్లో నాలుగేళ్ళు కట్టారె. మళ్ళీ పైన ఎగ్జామ్ ఫీజ్లని అయ్యని ఇయ్యని ఇయ్యని మళ్ళీ ఇంటరు రొండెళ్ళయింది ఎవరు కట్టాడో మరి.
అయన్నీ ఎవడు కట్టాడు అయన్నీ ఏం ఆలోచి ంచదే నేను అలో నేను చెప్తున్నాగా దానికి అంతా మంచిగా దానికి అనుకున్నది అనుకున్నట్టు కొనిపెట్టేయాలి. దానికి ఇప్పుడు ఇది తినాలి అని ఉంటే తినేయాలి. నిన్న మా టెన్త్ క్లాస్ వాళ్ళతో బయటికి వెళ్ళినప్పుడు ఆ బాదంపాలు తాగుతదా దానికి ఇష్టం నాకు అసలు ఇష్టం ఉండదు. నేను అట్లా తాగనుగా ఎప్పుడు అప్పుడు తాగేవాళ్ళం అం తే తర్వాత అసలు నాకు నచ్చట్లా నేను తాగట్లా. అయితే తా సర్లేదానికి ఇష్టం అని చెప్పి అప్పటికి దానికి ఇష్టమైన చోటుకే తీసుకెళ్ళా, తీసుకెళ్తే ఆ రోజు మా ఫ్రెండ్స్ మోటరు అబ్బాయి ఉన్ను అటు గుంటకొడూరు ఆళ్ళు ఆళ్ళు వచ్చారు కదా అయితే ఆళ్ళు అది ఏదో కొబ్బరి జున్ను తిం టావా ఒకటే ఉందంట లహరి తింటావా అది నువ్వు తింటావా నువ్వు మీ ఇద్దరులో ఎవరు తింటారు అ ఇదా నన్ను అడిగాడు అడిగితే సర్లే ఇద్దరం హాఫ్ హాఫ్ తింటాములే అని తీసుకున్నా, తీసుకుని తింటుంటే అప్పుడు అంటుంది ఆ ఎట్లాగైనా బతికిచ్చేస్తాడు అంటే నీకు ఏదైనా ఆ టైయనికి నీకు ఏది కావంటే అది కొనపెడతడు ఎట్లా ఉన్నా సరే బతికిచే తాడు
హు
నేను అప్పుడనుకున్నా దీని మెంటాలిటీ మామూలుగా లేదు. అసలు అంటే నీకు ఇది య చాలా ఎడ్జస్ట్బుల్ అసలా చాలా ఎడ్జస్ట్ అవ్వాలి
అవుదు
ఎవరైనా సరే అనే నువ్వు నేను ఎవ్వరైనా సరే అసలా
మళ్ళా అడ్జస్ట్ అవుతాం మనకు మనకి అడ్జస్ట్ అయ్యే గుణం ఉంది.
చాలా అవ్వాలి చాలా వంగలి ఎందుకంటే వాళ్ళ ఒక మాటన్నా తీసుకోవాలి ఏమన్నాంటే నేన్ అసలు తీసుకోలేను నేను అసలు అక్కడ చేయను ఎక్కడ చేయను వంద మాటలు మాట్లడింది నేను అన్న ఎన్ని ఎన్ని అవ్వవు అక్కడికి వెళ్ళాక
ఖచ్చితంగా వంచేవాడయితే ఖచ్చితంగా వస్తాడు నాన్ని అడిగితే.
కొంచెమన్నా ఉండాలే కొంచెమన్నా ఏంనంటే ఇప్పుడు మనం వచ్చిన మన మనం ఎలా ఉన్నా అసలు ఇంట్లో అది ఇది సామానమే అది అలా పేరు చెత్తదని అసలు ఇక్కడ ఉండకుండా పక్కన మా అమ్మలు ఇంట్లో వాళ్ల అత్తల ఇంట్లో అక్కడక్కడ ఉ ది అక్కడక్కడ పడుకునేది ఎందుకు ఎలా ఉన్నా సరే మన ఇల్లు స్వర్గంలా ఉంటది.
ఉ
వాళ్ల ఆయన ఉన్నింది
మన ఇంట్లో ఉన్నంత ఫ్రీ ఎక్కడ బయట ఎక్కడ ఉండదు.
దానికి అంతా లాగ్ లగ్జరీగా కావాలి దానికి అంతా మంచిగా ఇల్లు మంచిగా అన్ని ఉంటాయి ఇప్పుడు అదిదిగా తీసుకున్నారు ఇప్పుడేమన్నా ఇదేంటి కనీసం ఇది తీసాడు పెట్ట
సర్దుతుందా ఆ అక్క ఇంట్లో చక్కగా ఎంత నీటిగా సర్దుకోవచ్చు తెలుసా.
అసలు ఏమన్నా సజ్జురున్నాయా ఆవిడ లిగిసి లేగలేక కుండకాలేసుకుని అ టియి ఆ కాలు ఏమో పని చేయదు ఆవిడికి అయినా కూడా ఆవిడే అటు ఇటు తీసు మిగతా అన్ని సదురుతుంది మో కొన్ని కొన్ని ఆలోచిస్తే భయం రేపోద్దునా లైఫ్
పకోడి దగ్గర కోపం వచ్చింది అంటే ఏమో మెత్తని పకోడి అని చెప్పి ఇదేమో అక్కడ చూసింది కదా మెద్దని పకోడి గురించి దానికేం మసాలా పాకోడి నచ్చి అది మసాలా పాకోడి ఇచ్చేసుకుంది.
అవిడ ఏ అడిగినా త్యాదు తెలుసా
నాకు ఆ రోజు ఇంటికెళ్ళక అర్థమయింది ఆ రోజు ఆంటీ ఏం తినలేదంట పొద్దున్ననుంచి
తినలేదంట బాధ అనిపించింది నాకు ఏదైనా నా నా కన్నా నాకన్నా తేవాలనిపించింది వెళ్ళి తెలుసా.